హలో
బావున్నాండి
ఏం చేస్తున్నా ఆ బావున్న
ఇప్పుడే టీ తాగాము ఇప్పుడే టీ అయ్యిపోయింది టీ తాగి ఇట్లు కూర్చున్న ఇది
స్నాక్స్ తిన్నారా మరి
స్నాక్స్ అంటే కొన్ని డిప్స్ తిన్నాండి అయిందండి
అ అవున ఇంగ్లీష్ ఏం చేస్తున్నారు అందరు
అందరిగా ము చెట్లు పెడుతున్నారు కొంచెం వాతావరణం చల్ల పడది కదా
ఆ స్కూల్ నుంచి వచ్చిరా అవును ఆ మీ సైడ్ ఎట్లా ఉన్నది ఎండ
ఎండ బానే ఉన్నదిరా
ఈ టైంకిి కూడా వస్తుంది ఎండ
అవును ఇంకా
ఏ ఎండా బాగా కొడుతుంది కదా ఎట్టు వెళ్తా లేరా మరి ప్లానింగ్ ఏం లేదా సమ్మర్ లా
సమ్మర్ లో ఎమ్ లేదు ఇప్పుడే అది అటు వెళ్దామాని మ్యారేజ్ కు ఇప్పుడు లేదు ఏప్రిల్ ట్వెల్త్ కి ఉంది అప్పుడు వెళ్తాము
ఆ
ఇప్పుడే మా పక్క వాళ్ళు చిల్డ్రన్ పార్క్ వెళ్దామా అని అన్నాది అయితే మా దగ్గర ఒక చిల్డ్రన్ పార్క్ ఉంది
అవునా ఎట్లా ఉంటంది మీ దగ్గర
చిల్డ్రన్ పార్కా ఆ పిల్లలు ఆడుకునే అంత చిన్నపిల్లలది పార్క్ ఉంది అయితే పిల్లలుంకో హాఫ్ అన్ హౌర్ అయితే వస్తారు అప్పుడు వెళ్దామని కొంచెం అప్పటికీ ఎండ తగ్గుతుంది కదా
ఎట్లా ఉంటది మీ దాగర
టెన్ రూపీస్ పిల్లలకి
మీకు
మా గూడా అంతే
అవునా మా దగ్గర పార్క్ ఉంటది పిల్లల కి వేరు మాకు వేరు మాకు ఒక థర్టీ రూపీస్ వాళ్ళకి టెన్ రుపీస్ చిన్న పిల్లలకి
ఆమ్మ్
ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లు ఉన్నవాలికి ట్వంటీ రూపీస్ అ
అంటే పార్క్ ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ కి ఓపెన్ అయితది
హ
తర్వాత అట్లా ఎయిట్ కి క్లోజ్ ఐతది అప్పటి వరకు వాతవరణం కూడా కొద్దిగా చల్ల బడుతది కదా
ఆ అవున
అప్పుడు వరకు పిల్లలు కొంచం ఆడుకుంటారు తీసుకొన్ రావచ్చు ఒక రెండు మూడు ఫ్యామిలీలు కలిసి ఎళ్దాంమని
ఆ రెం అవును మంచిగ ఉంటాయ్ రెండు మూడు ఫ్యామిలీస్ కలిసి ఎల్తే
మ్ ఇంకా రా
ఈ ఏం లే మేము కూడా ఎళ్దాం అనుకుం నం బాయిటికి
హ్మ్మ్
ఇక్కడ నిర్మల్ ఇక్కడ వండర్లా అయింది కదా
అవును
మా ఊర్ళ కొత్తగ వండర్ల అయింది అక్కడికి ఎందుకు పడి హైదరాబాద్ కానీ
మ్
ఇగ ఫిఫ్టీన్ కి ఓపెన్ ఉంది కదా ఒకసారి రివ్యూ చూద్దాంమని పోదామని అనుకుంటున్నాం అన్ని చ్చినాయి అక్కడి హైదరాబాద్ లో ఎట్లా ఉంటదో
హ
అక్కడలాగానే ఇక్కడ అన్ని ఆచ్చినాయి ఆ గేమ్స్ అన్ని
అవునా ఎంత ఉంటదిరా టికెట్ ఎంత ఉంటది మరి
ఫిఫ్ ఫైవ్ హండ్రెడే ఉంటది అని అంటునారు
అవునా వండర్ల ఎక్కువ ఉంటది అనుకుంటా కదారా
ఉ అవును థౌసండ్ దట్తది ఫిఫ్టీన్ హండ్రెడ్ అ క్కడ ఏజున్ బట్టి ఉంటది వండర్లా
ఆహా
మళ్ళీ ఇక్కడ టికెట్ దిస్కొని మా ఆడచ్చు అక్కడ ఆయితే మళ్ళా ఏది సపరేట్ అయినా సపరేట్ గానే తీసుకుంటారు ఏది ఎక్కినా గూడా
అవునా
మ్ ఇక్కడ అట్లే ఏం లేదు డైరెక్ట్ ఎల్లడమే
ఆహా మీ ఊర్లో ఓపెన్ అయిందా
ఆ అవును అంటే ఫిఫ్టీన్త్ ఓపెన్ చేస్తారు జస్ట్ ఇట్లా రివ్యూ చూడానికి ఏళ్ల్తునం
అరివలో ఇవ్వడానికి వెళ్తున్నావా
మ్ అంటే ఎట్లా పెట్టిరు
పిల్లలకు కూడా స్కూల్ పోయొచ్చినక వాళ్ళక్ కూడా బోరు కొడుతది కదర
అవును బోరు కోడుతాది మళ్ళ వాళ్ళు ఎప్పటికి ఫోన్ చూస్తారు కదా మనం కూడా అనద్దు మనం బయటికి తీస్కెళ్ళకపోతేనే వాళ్ళు ఫోన్ చుస్తారు కదా ఎప్పటికి చదువు చదువు అంటే ఎట్లా మనం కూడా పన్ చేయాలి గదా వాళ్ళతోన్ బయటికి తీస్కెల్లాలి గా
అవును రా
ఆ
మా పాప అల్లు నిన్ననే అన్నరు. పోదాం మమ్మీ చిల్డ్రన్ పార్క్ తీసుకెళ్ళండి అన్నార్ అయితే ఈరోజు అటుపక్క ఫ్యామిలీ ఇటుపక్క ఫ్యామిలీ ముందరా ఒక నాలుగైదు ఫ్యామిలీ ఇగ పిల్లలందరు గలిసి పోతే వాళ్ ఆడుకుంటారు ఇగ
ఔను
అదే ఇంకా
ఇంగ ఏం లేదు అదే ఇచ్చివో ఒకసారి రండి గద అక్క ఇక్కడికి గూడా.
ఏ తప్పకుండా ఓస్తాంరా
ఇక్కడ బానే ఉంది. మేమేగా అనుకున్నాం ఏంటి మా ఊర్ లో వెడుతున్నారని గాని ప్లేస్ బాగా ఉండె అయితె ఇక్కడ్నే వెట్టిరు.
ఎందమ్మ
ప్లేసు బాగా ఉంది వాళ్ళు ఇచ్చిరు అంటే పెట్టండి అనుకుంటా. ఆహ్ మా వాళ్ళ లవే ఇంగ వాళ్ళు ఇచ్చేసరికి ఇలూ పెడ్ తున్నారు అన్నట్టు
ఆహా
ఉమ్
ఎన్ని రోజులు ఉంటదిరా మరి?
ఉంటదంట ఒక టూ మంత్స్, త్రీ మంత్స్ ఇట్లా ఎగ్జిబిషన్ లాగా పెట్టి తీసేసి వేరే ఊరికి వెళ్ళి పోతారంట వాళ్ళు
ఔనా
ఆహ్
దాట్టాయితే పి పిల్లలక్ గూడా బోయిపీతలే అప్పుడప్పుడు పిల్లలక్ గూడా
ఉమ్ అవునేప్ వాళ్లు వాళ్ళని తిట్టొద్దు మనం అసలు ఫోన్ జుస్తే మనం బైటికి తీస్ కెళ్తలేం వాల్తో స్పెండ్ జేస్తలేం కాబ ట్టి వాళ్ళు ఫోన్ జుస్తున్నారు.
ఔను మరి చిన్న పిల్లలక్ గూడా ఫోన్కు ఇదయిన్ రా
ఆ అదే అందుకే బయటికి తీస్కెళ్తే కొంచం రిలీఫ్ అయిత అని
ఉమ్ మీ ఒక్క ఫ్యామిలీ ఎళ్తదా?
ఏం లే భ బాన్నాను అంటే మా చుట్టు మా వాడవాళ్ళందరూ గలిసి ఏళ్తున్నాం ఒక్క దగ్గర మనీ కలెక్ట్ ఏసి
ఉమ్
ఇస్తున్నాం అన్నట్టు
ఉమ్ అదే బెటర్ ఆటోకైనా, దేనికైనా షేరింగ్ జేసుకోవచ్చు.
అవును లేకపోతే ఒకరోకరు వోతే ఇంట్లో ఒకరుంటే ఒకరు ఉండరు గదా.
ఔను
అందుకే ఇట్లెళ్తున్నాం
ఔను
ఉమ్
ఇప్పుడు బోతే మరి ఎన్ని గంట్ల వరకి?
అది నైన్ థర్టీ వరకి, టెన్ వరకు ఉంటది.
ఔనా ఎంతసేపు ఉండద్దు. తొందరగోస్తే మళ్ళా పిల్లలు ఆకలి అంటారుగా.
అవును తిరగడం అయిపోతే ఓచ్చేస్ వాటర్ బాటిల్ అయితే ఉండాలి మళ్ళ వాళ్ళకి దూపైతాద్ అంటారు గదా.
అంట్లే ఆ అంటే ఇ ఇంట్లో ఇట్లా బియ్యం గిట్ట కడిగేసి అంనీ అన్ని వరుకులు జేసుకొని పోతే రాంగానే పొయ్యి మీద రైస్ పెట్టుకొని పిల్లలక్ గబ గబ వేట్టియొచ్చు పిల్లలెట్లా అంటే ఇపుడు చూద్దామని తొందర చేస్త్ అ రాంగనే మళ్ళీ ఆకలిని ఏడుస్తరు
అవును హుహుహుమ్ ఆళ్లగూడ ఆ కలైతది గద పాపం
అందుకే తొందరగా ఇన్నన్ని పనులు జెస్కోని రైస్ గిట్ట కడిగి పెట్టిపోతే
ఉమ్
కొంచెం రైస్ గూడా నాంతయి
ఆ తొందరగా ఐతది మళ్ళీ రాగానే హుమ్ అన్ని రెడీ వెట్టుకొని పోతే యిపోత వాటర్ బాటిల్ తీస్క పోవాలి
మ్మ్
క్యాంటీన్ గూడా పెట్టిండ్రంట ఇంక ఓపెన్ జేయలే అట చేస్తరు ఇగ త్వరలో
మ్మ్ పిల్లల్ని బయట తీస్కావోతే మనము ఒక వెయ్యి రూపాయలు జేబులో ఏస్కొని పోవాలి కంపల్సరీ
అవును వాళ్ళకి అది గావాలంటరు ఇది గావాలంటరు ఏడుస్తరు
వాళ్ళదిగొని ఇదిగొని అంటర్గా ఉమ్
ఇక్కడ బాగుంది ఎంట్రీ ఇలా గేట్ ఇట్లా పెట్టిరు వండర్ లా అని రాసి మొత్తం వాటరు అంటే వాటర్ల ఆడుకునేటివి గూడున్నయి
ఉ
లా కార్లు కొన్ని ఆనిమల్స్ ఉంటయి గదా జంతువులు అవీ ఆవీట్మిద ఎక్కుతే ఇట్ల పడ్తరు గదా తిర్గంగా
అవును
అట్లా పడితే ఇస్ ఇట్లా స్పాంజి లాగా వెట్టిర్రు అంటే బెడ్ బెడ్కిపర్పస్ స్తది గదా
అవును
అట్లాంటిది గూడా పెట్టిర్రిక్కడ అంటే పడితే వాళ్ళకి ఏంగాక్ కుండ అన్నట్టు
అవును
మ్మ్ అంటే కింద వడితే పాపం వాలక్ దెబ్ బల్ తాక్తయ్ గదా అందుకే అట్లా వెట్ టిరు మళ్ళీ రింగ్స్ వెట్టి దానికి వాటర్ వెట్టిర్రన్నట్టు
హు
మ్ ఇంకా ఇట్లా రౌండ్ దిరుగుడు అండ్ల మనం కూర్చుంటే అది రౌండ్ దింపుక్ కొనస్తది
ది నేను కూడా ఎక్కిన్రా రౌండ్ దిర్గేది చక్కర్ వొస్తది మనకు భయమైతది
అవును మళ్ళీ బ్రేక్ డాన్స్ వెట్టిర్రు అదైతే అస్సలాగది
అదేగదా
ఉమ్
ఉమ్
అందుకే ఎక్కద్దు అంటే మావోలినరు అన్నట్టు
అవునవును
ఇగా చిన్నప్పుడు ఎక్కాలి ఎక్కాలని ఉంటది గదా అందుకే
అంతేనా టీ గిట్ట తాగిండ్రా మరి
ఆ మేం మాకో టీ అలవాట్లేద్ మేం స్నాక్స్ తిన్నాం అట్కూలు
మ్
ఆ మీ మీరు అయిపోయింది గదా గ్రేప్స్ తిన్నరు గదా సరే అండి
సరే ఓకె అండి